హలో!
ఎలా ఉన్నారండి.
ఆ బావున్నామండి మీరు ఎలా ఉన్నారండి
మేము కూడా బాగున్నామండి.
ఆ అయ్యందా అండి భోజనం
ఆ అయ్యందండి మీరోచ్చెసారా అండి.
ఆ ఇప్పుడే చేసామండి తినేది గుడా అయిపోయింది కడిగే ఉన్నాయి ఇంకా సామానులు
అ
మీదండి ఏం చేసారు తినడానికి
నేను రసమన్నం చేసమండి మీరు
మేము అన్నం పప్పు ఒడియాలు ఎంచుకున్నామండి నంచుకోవడానికి ఇంకేం చేస్తాం ఏం చేసే కాదు కద
ఆవకాయ ఊరగాయ అలాంటివి చేసుకోరాండి
ఆఁ అవి ఊర్గాయ ఉంటదండి ఇంట్లోనే ఉంటాయి అవి ఇంకా చికెన్ అట్లాంది తిందామంటే మా ఇంట్లో మా చెల్లెలు ఫాస్టింగ్ ఉంటదండి గురువారం సాయిబాబు బక్ ఉత్తరాలు అందుకోసమే ఇంగ ఆ పిల్ల కోసం వదిలేసమండి గురువారం అందుకింక ఆ పాప కోసం ఎక్కడ తింటే బావుండదని మేము గూడ ఇంక నాన్ వెజ్ చేసుకోమండి గురువారం
మీ ఇంట్లో అందరు బాగున్నరా అండి
ఆఁ అందరూ బాగున్నరండి మా ఇంట్లో మీ ఇంట్లో బాగున్నారండి అంతా
అంతా బాగున్నారండి మధ్యనే మా తాతకొక పెల్ ఆఁ ర్ అనారోగ్యం వచ్చింది
ఆఁ అవునా ఏమైందండి
అక్కడేవొ అంటే కొంచెం మా తాతగారికి వయసు అయిపోయిందండి
హుమ్మ్ఁ
అక్కడములు ద్వి చక్ర వాహనంలోనే వెళ్తుండగా వేరే ఆపోజ్ ఆ ఎదురుంగ ఒక బైక్ వచ్చి రావడం పో బైక్ ఆఁ బైక్ అది ద్విచక్ర వాహనం అలా బ్యా అనుకోకుండా కింద పడిపోయడండి
అయ్యో అవునాండి ఎలా అండి మరిప్పుడు ఎలా ఉంది తాత గారికి
పర్లేదండి రెస్ట్ ఆ కొంచెం మంచం మీదే ఉండాలన్నారు కొద్ది రోజుల పాటు
ఆఁ
ఆఁ అలాగే వయసైపోవడంతో ఆ అక్కడ పడిన నోప్ ఇక అంతే ఇంకా ఇప్పుడు ఒకే చోట పడుకొని ఉండడం వల్ల మోకాళ్లు చేతులు కింద అరికాళ్ళు అన్ని కొంచెం నొప్పులు అంటునండండీ
అయ్యో కష్టమండి వయసులో పడినోళ్లని చూసుకోవాలంటే కష్టం అట్లాంటిది ఇంక ముసలి వాళ్ళంటే అది
అవునండి మా తాతగారి నుండి ఈ మా ఇంక ఇంక వేరే వాళ్లక్కూడా జ్వరం ఒకటి నుండి అలా వచ్చాయండి అన్ని
అవునులేండి
ఈ కాలంలో ఏది తిన్నా కూడా కొంచెం వంత్ వాంతులు అవ్వడం, కడుపు నొప్పి
అవునండి ఈ మధ్య భలే కొత్త కొత్త రోగాలు పుట్టుకొని వస్తున్నాయి ఎవరి చూసిన అలానే ఉంది ముసలి వాళ్ళకనే కాదండి వయసులో ఉండేవాళ్ళకి గూడా ఇప్పుడు కాలంలో చిన్న చిన్న వయసు ముప్పైయేండ్లు నలభైయేండ్లు దాట్ దాటుండవ్వండి వాళ్ళకి కూడ షుగర్ అంట డిబ్
అవునండీ
ఆఁ అట్ల అందరికిీ అట్లా కొత్త కొత్త రోగాలు పుడుతున్నాయండి.
ఆ మా తాత గారికి అన్ని ఉన్నాయండి షుగరు, బీపి
అయ్యో ఆయన అయితే మీరు చాలనా జాగ్రత్తగా చూసుకోవాలండి అయితే.
అవునండి జాగ్రత్తగానే చూసుకుంటున్నాం. ప్రస్తుతానికి బాగా రెస్ట్ బాగా ఉంటాన్నాడు ఒకే చోటే
ఆ అదే లేండి ఆయనను ఎక్కడికి కదలొద్దని చెప్పండి. మళ్ళా ఇబ్బంది అయితే ఎలా?
అవునండి కదలినివ్వడం లేదు. మా తాతగారే నడుస్తా అంటున్నాడు. కానీ మా వాళ్ళే వద్దు అంటున్నారు.
వద్దులేండి పూర్తిగా క్యు అదే పూర్తిగా నయం అయిపోయినాక కావాలంటే న డిస్తే మేలని చెప్పండి. ఇప్పుడే నడచడం వల్ల మళ్ళా ఇబ్బంది కలిగేని
వచ్చే వారంలో వైద్యుల దగ్గరికి పోయి ఒకసారి చూపించుకొని వాళ్ళు ఏం చెప్తారో చూసి ఆ తర్వాత నడుపుతామని చెప్పామండి.
ఆ అది మేల్ చూడండి ఎందుకంట? ఇప్పుడు వయసులో ఉండే వాళ్ళకైతే మనము ఒకటి పైన ఇంకొకటి అయినా తట్టుకునే శక్తి అట్లే ఉంటుందండి వాళ్ళకి ఏదైనా మనము వైద్యుల్ని అడిగే మనం ఏం చేయాలన్నా చేసేది మంచిదండి.
అవునండి అందుకే వైద్యుల దగ్గరికి వచ్చే వారంలో వెళ్ళి అక్కడ వైద్యునికి చూపించి ఆ వైద్యులు ఏం చెప్తారో కనుక్కొని ఇంకా అలానే ఉండాలా లేదంటే నిదానంగా నడవండి అని చెప్తారో చూసి అండి
అవునులేండి.
ఆ తర్వాత ఏం చేద్దాం అన్నది చూస్తామండి.
అదే లేండి అట్లుంటే కష్టమండి. అవ్వ అవ్వకేమి అవ్వకు బాగుందా అండి.
అవ్వకు కూడా వయసు అయిపోయిందండి. ఆమెకు కూడా మోకాలు నొప్పులు.
అవునులేండి
కానీ ఆమె ఆమె పనులు ఆమె చేసుకోగలదండి. ఇప్పుడు తాతను కూడా ఆమె చూసుకుంటుంది.
ఆ మాత్రం ఉన్న చాలులేండి, మిగిలిన వాళ్ళకి ఇబ్బంది ఎవరు కలగకపోతే చాలు.
ఆ అవునండి. మా తాత పని కూడా అగాే చూసుకుంటుంది. ఆమె పని కూడా ఆమె చేసుకోగలదు. అలాగే పిల్లలలకు కూడా వంట, వంట వరకు చేస్తుందండి.
మ్ అట్లుంటే మేలండి ఇంక తాతగారు గట్టిగా మానుకుంట అంటే కోలుకుంటారు జల్ది అట్లుంటే.
ఆ పాప్ సార్ పద తొందరగానే కోలుకుంటారండి.
ఆ అప్పుడు మనుషి అయినా మ్ అయినా అప్పుడు మనుషులు చానా గట్టివాళ్ళు లేండి వాళ్ళ అన్నీ తట్టుకునే శక్తి బాగా ఉంటాది. తట్టు
ఏం మార్పు మా తాత గారి ఇప్పుడున్న శక్తి నాకు లేదండి మళ్ళీ వయసు చాలా తేడా ఉంది. నాకంటే మా తాతనే కొంచెం బాగా శక్తిగా ఉంటాడండి.
నా అయితే అదైతే నిజమండి అప్పుడు కాలంలో తిండి అట్లే ఉండేదండి జొన్న రొట్ట ట్లంట అన్ని మంచి పౌష్టి కాహారాలే తీసుకునే వాళ్ళు ఇప్పుడు కాలంలో ఎక్కడండి పిజ్జాలంట పాస్తాలంట అవి అంట ఇవి అంట ట ఏమైందో ఏమైందో తింటామండి మనం
ఆ పానీ పూరి గోబీకి
ఆ ఇంగ అట్లాంటి వాటిని పక్కనోళ్ళు తినేది చూసి మనం ఆపుకోలేము ఖచ్చితంగా తినబుద్ది అయితాది
అవునండి ఆ మా తాతగారు ఇప్పుడికి కూడా జొన్న రొట్టె ముద్ద సం ఆ సంగటి రాగి సంగటి అన్ని చేయిపించుకుని తింటాడండి ఆ పొద్దుగాలే తింటాడన్నమాట అప్పుడి ఆహారాలు అన్నీ మాకు కూడా కొంచెం అవే అలవాటు చేశాడండి
ఉమ్ అయినా బాగుంటదండి రాగి ముద్ద అప్పుడు కాలంలో తీసేస్తాము గాని రాగి ముద్ద చికెన్ గాని ఇట్లాంటివన్నీ రొట్టి చికెన్ మటన్ కర్రీ ఇట్లాంటివన్నీ బాగుంటాయండి తినడానికి
అవునవును అవునవును దాంతో పాటు మా పద్దవా చేస్తారండి అటు పక్కన రోజు చేస్తారు పొద్దున్నే
ఆ
పొరగడుపు అంటే ఏం తినకనే పొరగడుపనే తింటాం తాగుతారండి చూడాలి రాగి సంగటి జావాని మా అవ్వ బాగా చేస్తుందండి దాన్ని
మేలండి రాగిజావా ఎవరికండి
మీకి ఫుడ్ ఈ ఆహార పదార్థాలు ఇవి
ఆ తింటామండి మా ఇంట్లో మా మామకు మా అక్క మా అమ్మకు కూడా షుగర్ ఉంది వాళ్ళ కోసం మా ఇంట్లో కూడా రాత్రి అయితే ఖచ్చితంగా మా మామ కోసం మా అమ్మ డైలీ అదే రోజూ రొట్టే చేస్తుందండి రాత్రి రొట్టీ ఏదో ఒక కాయగూరలు చేస్తుంది మాకే అదే అలవాటయింది మేము ఒకప్పుడు తినే వాళ్ళం కాదు రొట్టి అంటే పారిపోయేదాన్ని అట్లాంటిది ఇప్పుడు మంచిది కదండి ఆరోగ్యానికి ఇప్పుడు దాని విలువ తెలిసోచ్చినప్పుడు ప్పటినుంచి మేము ఇప్పుడు ఇప్పుడే తినడం నేర్చుకున్నానండి అది రాగి ముద్ద ఇవన్నీ అయినా రాగ్ గంజ్ ఆ
జొన్నరోట్టే అంటే ఎలా వళ్ళ మనం బరువు కూడా తగ్గచ్చండి ఇప్పుడు అన్ని ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు
ఉమ్ అదైతే నిజమండి
రోజుకో రెండు సార్లు రెండు పూటలు తిన్నా చాలా అండి లావు బాగా తగ్గచ్చు మంచి ఆరోగ్యం కూడా ఉం టుందన్నమాట
ఆ అవునండి ఒకే ఎక్కడండి ఒక పూట తినేకి కూడా మనకు చానా కష్టం అది రొట్టీ అ అంటే మేము తింటామండి రొట్టి అంటే ఎక్కువ బెండకాయ కూర బెండకాయ ఫ్రై ఉండాలా, నూనెంకాయ ఉంటేనే చ రండి మేము ఎక్కువ రొట్టి చికెన్ ఇవి ఉంటేనేక్, ఒక్క రొట్టి తింటాము మిగిలిన టైమ్ ఏదన్నా వేరే
కొత్త చాట్ బాగుంటాయిడి ఆకుకూరల వేకుడు. జోలాకాయలు వేపుడు అద అండి తాలింపు అంటారు కదా,
అవునులేండి.
క్యారెట్ తాలింపు బాగుంటాయి అన్నమాట,
అవి చాల తక్కువ అండి మేము తినేది మేము ఎక్కువ అంటే, ఈ మధ్య నేర్చుకున్నానండి రొట్టి తినడం కూడా ఇంకా మా అమ్మ బలవంత, తంగా కొట్టి తిను అని నేర్పించడం వల్ల దాని దాని గురించి, తెల్సుకొనీ దాని నుంచి ఏం లాభలో తెల్సుకోని ఇప్పుడు ఇప్పుడు తినడం స్టార్ట్ చేసామండి. మామూలు గంటే ఒకప్పుడు ఆహ్, అదే అండి నేర్చుకుంటున్నాం ఆహ్ బాగుంటదండి రాగీ,
కొంచెం కొంచెం తినట్టే అదే అలవాటు అయిపోతుంది.
ఉమ్మ్ అందుకే నేర్చుకున్నామండి ఇమంటెంగ్, ఎక్కువ మసాలాలు తినే కాదు గదండి నూనోంకా య్ వారంలో ఒక రోజు చేస్తారు దాంట్లోకి రొట్టు. ట్టి బాగుంటుంది.
మీరూ చేస్తారండి రొట్టెలు కొడతారు కదా ఇలా.
ఆహ్ లేదండి రొట్టెలు నేర్చుకోలేదు ఇంగ అది ఎంతొ చానా. పెద్ద ప్రాసెస్ గదండి ఆడండి రో
అవునండి మధ్య ఇలా చేతిలో తీసుకోగానే విరిగిపోతుంటాయి. ఆ పెనం మీద హీట్ చేసేసాం అంటే నల్లగ అయిపోతాయి మధ్యలోనే చీలిపోత, తాయిండి అవి ఫస్ట్ మొదట్లోనే చీ లిపోతాయి.
మన అమ్మ వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారేమో తెలిదు గాని. వాళ్ళు బాగా చేస్తారండి మనకీ అయ్యో,
మా మొగుడు చాలా పెద్దగా చేస్తుంది తప్ప తప్ప కొడుతా అంటుందిన్నమాట అండి దాన్లోకి. కానీ మా అవ్వ చేసినప్పుడు ఏం చీలవన్నీ బాగా మొత్తం. ఆహ్ గుండ్రటి దాని బాగా వస్తుదనమాట గుండ్రంగా,
అహ్ హ్ మనం, మనం ఇప్పుడు పోయి మనకి అవి రావు మనం ఇప్పుడు గని చేసినామంటే ఎన్ని బొక్కలు బడి ఎన్ని. ఎన్నిసార్లు చీలిపోయి ఉంటుందో అదిన
పోతాయి మరీ దాన్ని అతికిచలేం గాదా మరీ ఫస్ట్ నుంచి చేయాల.
హా అదైతే అదేతే ని ఉంటామండి సరేలేండి తాతగారిని బాగా చూసుకోండి.
ఆహ్ సరే అండి ఉంటామండి.
ఆహ్ సరే అండి ఉండండి.